లో అండి
ఆ చెప్పండి
బగ్గున్నారా అండి
బాగున్ననండి మీరు ఎలా ఉన్నారు
అవున అండి ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
బాగున్నారండి
ఉహు
అమ్మ తమ్ముడు అందరు బాగున్నారా
ఉమ్ అందరు బాగున్నారండి
పోలేదండి ఊరికి
ఊరికే అండి ఇంకా ఇప్పుడే పోలేదండి
ఉమ్ లేట్ ఇంగ
ఆ అవునండి
ఉమ్మ్
టైం పడుతుందండి పోవడానికి
ఆ
టైం పడుతుందండి ఇంకా ఊరికి పోవడానికి అంటున్నాండి
అవును అవునులేండి వర్క్ ఉన్నప్పుడు పోండి వర్క్ లేనప్పుడు పోయి ఏం చేస్తారు కానీ
ఉ నుండి కున్నామ మాత్రమ
జర్నీ చేసడానికే టైం సరిపోతుంది అక్కడ పోయేది ఉండదు ఏముండదు ఉండేది ఉండదు
ఆ అండి యాక్చులీ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందండి పోలేకపోయినా అండి
అంటే
సాటర్డే సండేనే అండి సండేనే అండి ఎంగేజ్మెంట్ కానీ ఇప్పుడు నేను బయలుదేరి వెళ్ళలి మళ్ళీ రిటర్న్ మండే లోపల వచ్చయాలండి
ఆ జర్నీకి సరిపోతుంది పోడానికి రావడానికి అక్కడ ఉండేది ఏమి ఉండదు మనం
ఉ మ జస్ట్ చూసి చాలా టైడ్ అపోతామండి అది సవీట్స్ అన్నా ఉన్నాయంటే లేవుండి లేవు చేసుకోలేదండి
ఆ మరి వెంటనే ఆఫీస్ కి రావాలంటే పెద్ద కష్టము
ఉ చాలా అండి అసలు
అందుకే కుష వస్తారు కదా ఎక్కడికైనా పోవాలంటే జర్నీ చేయడానికి విసుగ వస్తది
ఇష ఓకే అండి బట్ కష్టమే అండి చాలా తిరగాలంటే
ఆ దూరమా మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్
ఉమ్ చాలా దూరం అండి మన ఊరు కన్నా చాలా దూరం అండి ఇంకా
ఆ
అందరు ఫోన్ చేసి ఏం రాలేదా రాలేదా అని అడుగుతున్నారండి
అవునా మీ ఫ్రెండ్స్ అందరు పోయినారేమో
ఉ చాలా మంది పోయినారండి ఎవరు ఇంక నలుగురు పోలేదేమో గాని
వన్ మినిట్ ఉందండి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ
అవునాండి సరే అండి
ఆ చెప్పండి హలో
ఆ వినిపిస్తున్నాను అండి మా ఫ్రెండ్స్ సందీప్ అదే అండి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారంండి నేను ఒకటే మిస్ అయ అంటే నేను ఒకటే కాదు కొంతమంది మిస్ అవుతున్నాం అండి మాక్సిమం మ్యారేజ్ కీ అందరూ వెళ్ళాలండి
మ్యారేజ్ ఎప్పుడు
ఇంకా డేట్ చెప్పలేదండి చెప్తారండి
అవునా
ఉమ్మ్ అవునండి
అందరూ వెళ్ళినారా రేపు కదా అప్పుడే పోయినారా
ఆ రేపు అంటే ఇప్పుడు అందరూ అందరుూ వేరే వేరే సిటీస్ లో ఉంటండి ఊరికెళ్ళసారు
ఆహా
ఇంకా నెక్స్ట్ ఇంక అక్కడ నుంచి వెళ్తారండి టుమారో వెళ్తారు
అంతే అండి తప్పవు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల మన కోసం మేనేజరే మన కోసం లీవ్ ఇయరు కదా
ఉమ్ కొంతమంది మంచోలు ఉంటారు కొంతమంది
అదే మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఏమి ఇయలేడిపాము వాళ్ళ సిచ్యువేషన్ తిన్ మనం అర్థం చేసుకోలేము ఇంకేంటండి
ఆ అదండి కొంచెం అ మ్మా గ్రాండ్ పేరెంట్స్ కి బ్యాన్ పెయిన్ ఒస్తా ఉందండి పాపం నార్మల్ బెట్ పెయిన్ పడు కోన్ బడుకని
గ్రాండ్ పేరెంట్స్ వరక్ ఎందుకండి మాకే ఒస్తున్నాయి నిజం చెప్పాలండి నమ్ముతారో నమ్మరు
ఆ అండి అవును మీర్ ఏదో రీసెంట్ గా హాస్పిటల్ కూడా వెళ్ళసిచ్చారుగండి
ఆవునండి ఎందో అసలు ఉమ్ యంగ్ పర్సన్స్ కి ఓల్డ్ పర్సన్స్ కి తేడా లేకుండా యిపోయిందిప్పుడు చెప్తే ఏమంటారంటే ఈ వయసుకెనా ఇంకా ఎంత్తుంది మీకీ అంటారు
ఊ
యేమ్ జెద్దం జెప్పండి ఇప్పుడు ఉన్న ఫుడ్ ఇప్పుడున్న వాటరు
నిజమే అండి చాలా కష్టం
ఇప్పుడు తేడా లేకుండాయిపోతన్నాం
నిచమే ఏదైతే నిచమే అండి
ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల బోన్స్ అన్నీ కరిగిపోయి వీక్ అయిపోతున్నాం
ఆ నిజమే నిజమే అదే ఇంకేం నిష్టం చెప్పండి ఇంకా మనం ఆ మా ఉంటు ఆ దాన్ ఫ్రెండ్స్ కోస్ ఐనా ఏందైనా మంచి బెడ్డు అలాగా ఆ చేద్దామని అనుకుంటా ఉన్నానండి బ్యాటరీస్
చేస్తే చెప్పండి మేము గుడా కొనాలనుకుంటున్నాము
అవునండి
ఊ అవునండి కిందా అంటే ఉంది ఒకటి చిన్నది కింద పడుకోలేకపోతున్నామండి ఇంకా మా చెర్యల్ హాస్టల్లో ఉంటదా తన్ ఒచ్చిందనుక ఇంకస్సల్ ప్లేస్ ఇవ్వదు ఇండోలంతా అనుకుంటుంటి
చిన్న పూన గొడవంత
ఇంత చిన్న వయసుకి ఎందుకు నీక్ బ్యాక్ పెయిన్ ఒచ్చిందన్ అంటుంటే నాకొచ్చిన్ తర్వాత అర్థం అయితాంద్
అంటె తనకి ఓచ్చిందా అండి
తనక్ వన్ ఇయర్ బ్యాకే ఓచ్చిందండి తను గూడా ఇట్లా బట్టల్ వాష్ చేయలేదు ఒంగలేదు సేమ్ సిచువేషన్ నాక్కూడా అయిండే వొన్న కొన్ రోజులు
ఓకేండి
ఊమ్ అప్పుడ్ అనుకున్నీంటి నేను గుడా యాక్షన్ చేస్తన్నావా ఇంక చిన్న వయసుకె ఎట్లోస్తది అని
ఓకే ఓకే అప్పుడు మీరు అంటే బయట ఉండి లీక్ కొంచెం ఆ ఇయా మనం అందరం అ స్పోర్ట్స్ లోంచి ఇష్టండళ్ళం కాబట్టి అంతగా తెలిసేది కాదు కదండి మనకు ఇ లోనే ఉండి కొంచెం ఇగ్ అంటే కష్టమె అండి అందుకల అనిపి
అదేంటి ఇంతకు ముందు లేకపాయా కాలేజ్ లో ఉన్నప్పుడు మనం ఎన్సిసి లో ఉంటుంటిమి
ఉ అవునండి
అదే అప్పుడు బాగుంటుండే
ఆ
ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటే వచ్చిందండి
అంతే అండి ఇది ఎంత వక్ చేస్తుందండి ఏం చేద్దాం
అ అ ఇంకేంటండి అసే అదో హాస్పి అసలు తట్టుకోలేకపోయినా పెయిన్ కి అంటే బెండ్ అవ్వలేక అసలు వన్ సైడ్ అంతా పట్టేసిందండి మొన్న
ఓకే అండి అ మరి ఏం చెప్తూన్నారు డాక్టర్
అతను ఏం చెప్పాడంటే ఇక్కడ మజీల్ ఉంటది
ఆ
స్ట్రయిన్ అవ్వడం వల్ల మజిల్ పట్టేస్తుంది ఒక్కొక్కసారి
ఓకే అండి
ఆ అంతేలే అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి పంపించాడు ఏం ఎక్సరే అవసరం లేదండి ఉమ్ ఇంకా నేను అంటే భయపన్నానండి అంటే ఇంత చిన్న వయసుకే వస్తే ఎట్లా అని భయపడిన ఏం లే దని తెలుసుకుంటే భయం పోతది ఏం అవుతుంది లే అని హలో
ఆ అండి అంటే ఏంటో అండి అంతే వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీరే ఏం మాట్లాడకపోతే కట్ ఏమైందని చూస్తున్నా
ఆ లేదు లేదండి అదండి ఆలోచిస్తున్న అండి ఏంటి డాక్టర్స్ వీళ్ళు కూడా అంతే అండి ఏం అంతగా చెక్ చేయరండి డబ్బుల కోసం కొంత నార్మల్ గా చెక్ చేస్తారు ఇంకా మనం ఏంటోండి ఎవరి ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాదండి
నిన్నటి నుండి పోయి ఇంకేంటండి మరి మీరు ఆన్లైన్ లో చేద్దాం అనుకుంటన్నారా ఆఫ్లైన్ లో కొందాం అనుకుంటున్నారా
ఆ ఆన్లైన్ లోనే చేద్దాం అనుకుంటున్నానండి
అవునా నమ్మకం ఉందా
ఆ అంటే అంటే ఇలాగ అంటే అండి ఇప్పుడు మనం పేమెంట్ చేయకుండా కొంచెం టెస్ రైట్ చేసి తర్వాత అయినా కొనుక్కోచ్చండి
ఉ
ఆ
హ అంటే నేను బెడ్ ఒకటే కాదు సోఫా ఉడేన్ సోఫా కూడా కొందామనుకుంటున్న
ఆహా అవునండి
ఉమ్
అవునులేండి కాంటెక్ సోఫా కూడా కొంటే బాగుంటుంది బెడ్ తో పాటు
ఉం ఏట్లా లేదా ఇంట్లోకి ఇంగ కింద పడుకోవడం కష్టం గదా
అంతే అండి కొంచెం ఫర్నిచర్ ఆ నిజమే అండి నిజ అంటే మ్యాట్రిసు అంటే కొంచెం హైట్ హైట్ ఉంటుందండి
అవును మనము అవునండి కాస్ట్ పెట్టే దాంట్లో ఉంటుంది అది కూడా కొ కొన్ని గట్టి గుంటాయి చానా
ఉం
సాఫ్ట్గా ఉంటాయి కూర్చుంటేనే చూసా నేను మా అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి బాగున్నాయి
ఆ
ఉం నా పడుకున్న పడుకున్నట్టు ఉండదు ఇట్లా పెయిన్స్ ఏం రావు
ఆ అవునండి అందుకే నేను కూడా చ్ అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ కొనుకున్నారా అండి ఆ దానికోసమే నేను కూడా ఆలోచిస్తా ఉన్నానండి వాళ్ళ కి కూడా ఆర్డర్ చేద్దామని
హు హామ్ చూడండి మీరూ ట్రై చెయండి ఒకవేళ బాగుందని చెప్పి నాకు సజెస్ట్ చేయండి
ఆ అంటే వాళ్ళు యూస్ చేస్తారు గా అండి వాళ్ళు చప్పి వాళ్ళు యూస్ తీసుకొని
వేసిన తర్వాత ఇ ట్రైని మరి నాకు చెప్పండి
ఆ ఓకే అండి
ఉం ఇంకేంటండి నిన్ననే మా అత్త కూడా ఇట్లా ఫ్రిడ్జ్ కొనింద అనమాట
ఓకే ఏ ఎలాంటి ఫ్రిడ్జ్ అండి
ఆ నార్మల్ దే అండి ఆమె ఒక్కటే ఉంటా ఉంటారుమెని
ఓకే అండి
కొన్నింది వెళ్ళింటివి అసనటు సోఫాస్ చూసాము ఆన్లైన్లో ఒకసారి కంపేర్ చేద్దాం కాస్ట్ అని
ఉమ్
ఊరికే వచ్చాం అన్నమాట అంటే ఇక్కడ బెస్ట్ ఆన్లైన్ బెస్ట్ ఆఫ్లైన్ బెస్ట్ అని మనకి ఎక్కడ ఎక్కువ పెడితే అక్కడ తీసుకోవడం ఏం తప్పుంది చెప్పండి
ఆ కరెక్ట్ అండి అంటే మనకు అండి అంటే మనకు డబ్బులు ఇంపార్టెంట్ కూడా అండి అంటే ఇప్పుడు ఎక్కడ తక్కువంటే అక్కడ కొంటామండి ఏదైనా అంతే కదండి
ఆ ఇప్పుడు ఇగో ఆ ఒకచోట అడుగుతు తాము ఇక్కడ సరిపోలేదునుకో ఇంకొక చోడ పెడితే అక్కడ తక్కువ ఉందినుకో ఇక్కడకన్నా కొంటాము వాళ్ళ కెందుకు ఊరికే వియ్యాల
ఉం అవునండి ఉం అవునండి అవునవును
ఉం ఇంకేంటండి అప్పుడేముండండి మ్యాట్రిసెస్ అలాంటివి లేవు మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో అప్పుడెంది అన్ని పరుపులు
అవునండి ఇప్పుడుంతా మ్యాట్రిసు దాని కూడా ప్రమోషన్స్ అవి
ఆ అప్పుడేది పరుపులకు ఒక్కటి ఉంటుడే ఎవడు చూసిన లోపలంతా కాటన్ పెట్టి ఉకి పరుపు కుట్టి తేవాళ్ళప్పుడు
అప్పు టెంకా పిచు దేనితో పె
ఆ కుచ్చుకుంటునాయండి నిజం చెప్పాలంటే పడుకుంటే
కానీ బాగుంటుందండి అదే కొంచెం మంచిదండి యాచు ఉమ్
అవునండి ఆ
ఓకే అండి ఇంకేంటండి
ఇంకేంలేదండి అదే మీరు కొంటే నాకు సజెస్ట్ చేయండి నేను కొంటా
ఆ ఖచ్చితంగాండి చేపిస్
సరే అండి మరి ఉంటా
ఓకే అండి